హెలో హలో
లో
ఉమ్ హాయ్ అమరేశ్వర్
హెలో
హలో అమరేశ్వర్ వినబడ
ఆ అ వినిపిస్తుంది
ఎలా ఉన్నవ్
బాగున్న నువ్
చాల బావున్నా అవును ఇంటి దగ్గర ఏమైన డాక్స్ ఏమైన ఉన్నాయ
అయ్
డాక్ డాగ్స్
ఏమ్ డాగ్స్
స్ట్రీట్ డాగ్స్ ఇట్ల యేవన్న ఉన్నయ
ఆ షీట్ డాగ్స్ ఆ ఉన్నయి చాలానే ష డాగ్స్ ఇక్కడ
అవున మరి మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుపోతున్నరంట మరి
మ సైడ్ మా సైడ్ ఏమి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి డాగ్స్ని ఏం తీసుకెళ్ళ డాగ్స్ ఇక్కడ అన్ని ఫ్రెండ్లీగానే ఉంటాయి ఎవరి మీద అరవడం గాని ఏం జేయ్యవు రేర్ గా ఎప్పుడో ఒకసారి అన్నోన్ మెంబర్స్ వచ్చినప్పుడు అలా చేేస్తది అంతే
ఓ
అరవడం గాని అలా చేస్తది నార్మల్గా అయితే ఫ్రెండ్లీగానె ఉంటుంది టైమ్
ఆ
ఆ డాగ్సె గాని క్యాట్సే గానీ జిప్ విక్స్ కూడ ఉంటయి ఇక్కడ
ఊ ఉ
వుమ్ మరి మీ సైడ్
మా దగ్గర కూడ అంతే మోన్న డ్దాక చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ మా స్ట్రీట్ ఉంది కదా నస్ స్ట్రీట్లో వాళ్ళు అంటే లైక్ అన్నోన్ పర్సన్స్ వస్తే అది అరవడం చేయడం అనేది చేస్తారు కదా హుమ్ సో ఆల్మోస్ట్ మా దగ్గర టెన్ స్ట్రీట్ అవుట్స్ ఉంటె దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఒక త్రీ టూ ఉన్నాయి అంతే
ఏ అన్నిగనం తీసుకెళ్ళిపోయిన్ర
ఉ అవి ఏంటంటే అది ఏంటిదంటే అవన్నీ రాంగానే అందరు భయపడుతున్నారు
చా అందరికి ట్రబుల్ చేస్తున్నాయేమో ఆ డాగ్స్
ఉ ట్రబుల్ అయితుంది సో ఇవళ అందరు కంప్లయింట్వడం వల్ల సగానికి సగం తీసుకుపోయారు
కారణం మరి ఇప్పుడు అవి అలెక్కడ ఈ తీస్ తీసుకెళ్లి ఏం చేస్తారు అవన్నీ
వాళ్ళని తీసుకుపోయి ఏం చేశారంటే వాళ్ళు, మన క్రాసింగ్ ఉంటాది కదా క్రాసింగ్ ఏం కాకుండా దాన్ని టెస్ట్ టికిల్స్ అనేటివి తీసేసారంట ఊ ఆపరేషన్ అనే తీసేసారంట వాళ్ళ దాటి
ఇలాంటి ఆపరేషన్ అంటే ఏంటి
ఆ అర్థం ఆపరేషన్ అంటే ఇప్పుడు మనకి మెయిల్స్ ఉంటాయి కదా ఒక మెయిల్స్ ఉంటే ఆ మెయిల్స్ బట్ కొని వాటికి వై టెస్టికల్స్ అనేటిది ఉంటాయి కదా
ఆ
ఉ ఆ టెష్టికల్స్ అనేటివి ఇమెయిల్ చేసేసారు వాళ్ళు ఉమ్ ఆ టెస్టికల్స్ రిమూవ్ చేసేసా ఇక దాని తర్వాత కాదు కదా వాళ్ళకి క్రాసింగ్ సో దాని వల్ల అవి అనేది టీవీ ప్రొడ్యూస్ చేయవు ఇంకాస్త ఈ డౌట్స్ ని సారీ తీసేసి మళ్ళా వదిలేస్తారంట వాటిని
ఆ లిమిట్ లో అంటే అవి సంఖ్య అనేది పెరగవు
ఊ అదే దాని పాపులేషన్ అనేది పెరుగదు అ
మన టైగర్ కూడా పాపం రిలేషన్ తగ్గిపోతున్న ఈమధ్య చాలా తగ్గిపోతున్నాయి ఒక థర్టీ ఫార్టీ ఓ ఎంతో లేదంట ఇండియాలా
అదే దాని స్కేప్ సిటీ అనేది వస్తుంది
ఉమ్
ఉహూ ఇప్పుడు మనకి ఎందంటే ఉమ్
మొన్ననే ఒక మంత్ కిందని అనుకుంటాముది మంత్ కింద అనుకుంట ఒక టైగర్ ఒక నాలుగు చిన్న టైగర్స్ కి ఇది ఇచ్చింది జన్మని ఇచ్చింది
ఓ గ్రేట్ హ్మ్ ఏక్కడ అది
అది ఇక్కడనే ఎక్కడనో నాకు అంత క్లారిటీ గా తెలీదు గానీ ఈ వి మతే తెలుసు అంతే ఉమ్
అవునా ఆ ఆ
మన శ్రీశైలంలో అయితే అది బానే ఉంటది కాదు నా ఏదో మన మన సైడ్ అయితే కాదు అది కాదు అది ఇక్కడ తెలంగాణలో అయితే కాదనుకుంటాం
ఉమ్
వేరే సైడ్ అదీ
ఓకే బట్ శ్రీశైలం శ్రీశైలంలో అంటేనేమో అది అంటేనేమో ఫారెస్ట్ ఏరియా కదా సో ఫారెస్ట్ ఏరియాలో మన ఈ అంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటవి జే అనిమల్స్ కానేది ఫ్రీడమ్ ఉం ఉంటది మంచిగా అన్ని యూ ఉంటూ ఉంటాయి కాబట్టి మనకి అక్కడ కొదువ ఉండదు దాంట్లకి ఏమి ఇబ్బంది ఉండదు అలా అంటే మనకి అది ఫారెస్ట్ లో కలుస్తాయి కదా మనకి
ఆ
హ్మ్ సో దానికి మనకి మంచి వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఉంటది
హ్మ్ ఫ్రీగా ఉంటేనే బెటర్ రా మళ్ళీ కట్టేస ఇబ్బందిగా ఉంటది వాళ్ళకి కూడాను
హ్మ్ అదే ఫారెస్ట్ ని డిఫారెస్టింగ్ డిఫారెస్ట్ంగ్ చేయడం వల్ల అవనేటి ఎక్కడ పోవాల తెలవక
రోడ్ లా మీదకి వచ్చేస్తున్నాయి హ్మ్ ఎవరెవరో ఇళ్లలో అక్కడక్కడ వచ్చే మనం మనుషులో మన మనల్ని ఏదో చేతుంది అని మనం కొట్టి దాన్ని చపుతున్నాం అవి ఏమో వా ఇల్లులు మాత్రం కూల్చేస్ కున్న మనం
హ్మ్ ఎగ్జాక్ట్లీ వాటికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక హ్మ్ వాటికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక మన ఇటు దక్కు వచ్చేస్తున్నాయి హ్మ్ అలా
ఆగ్యమానం హాని చేస్తున్నం అవి మనల్ని చూసి భయపడితే మనం అవి చూసి బయపడ్తం
బాధపడతాం సో దానివల్ల అవి ఎక్కడ ఏం చేస్తాయని మనం దాంట్లోనే ఏసస్తున్నా అవి మనం ఎక్కడ ఏమేం చేసామనివి మ మన మీద అటాక్ చేసాయి
అవునా ఏం దా అనిమల్స్ నుంచి హ్మ్ మరి నువ్వేమన్నా అనిమల్ వా పబ్ చేసుకున్నావా
హ్మ్ అంటే నేను డాగ్ లవర్ ని డాగ్ ఎ
హ్ హ్ నా డబ్బూలు చేసుకున్నా
తీసుకున్నాం. కదా మేము ఇప్పటీ దాక ఆల్మోస్ట్ చాలా డక్ మెంట్స్ని అడబ్ తీసుకున్నాం.
ఓకే అంటే మీరే ఫుడ్ పెడతర ఆవిట్కీ
ఉ అవును మ సి డాగ్స్ అనీ మేమే ఫుడ్ పెడతాం
ఉ
అలా ఉ అంటే మనకి ఆ ప్రస్ ప్రస్తుతం ఆ వండి కూడా ఇంకొకటి విశ్వాసం ఎక్కువ చూపిస్తది. గదా
హ్ అవును
హ్ దాని బదు ల మనకి ఇంక ఎక్కువ సెక్యూరిటీ వస్తది. ఆ సెక్యూరిటీ ఉంటది. మంచి ద్దిగా ప్రొటెక్ట్స చేస్తది. ఏమన్న ఉన్నా కొత్త ప పీపుల్ ఉంటే వాళ్ళని భయపేటిపిస్తాది. మంచి తెలియదు గాదా ఒక విధంగా చూస్కుంటే మనకి డ్వాట్స్ అనేటిది మనం గాడ్ తోటి గిట్టంగా
ఏం ఇచ్చావా మంచి బండింగ్ క్రియేట్ చేయచ్చు. దా అవి కూడా మంచిగా ఉంటాయి. మం
హు చాలా ప్రొటెక్ట్ జెస్ లు. అది డాగ్
క్యాట్ చూడంగా క్యాట్స్ అంటే మస్తు ఇంటెలిజెంట్ ఉంటాయి. క్యాట్స్ అయితే
హు
క్యాట్స్ అంత ఇంటెలిజెంట్ ఇంకా ఏవి ఉండవు. అద అ దాని బాడి కూడా మస్త్ ఫ్లెక్సిబుల్ గా ఉంట టవి
హ్ హు
ఈ ఇక్కడ ఎక్కడ నుంచెల్లి అయినా ఎల్ వెల్ల గలుగుతాయి
హు అవునవును వాటికి ఏన్నంటే అంటే ఇ చాలా ఎక్కువ
మ మొన్నా పోయిన ఫిబ్రవరిలో ఒక పంచన ఒక మంకీ ఫేమస్ అయింది
అవును బాగున్నాం లైక్ దన్ మదర్ అండ్ ఫాదర్ లేరు
ఉన్నారు బట్ దూరం పెడుతున్నారు అనమాట
ఉహు లేరు లేరు దానికి మదర్ అండ్ ఫాదరు చనిపోతారు సో అది అనేట్ది ఒంటరిగా అయిపోతది సో దాని వల్ల వేరే వాళ్ళు అడప్ట్ చెసుకుంటారు అనుకుంటారు కానీ అవన్నీ మంకిస్ కలిసి దానికి కూడా కొట్టడం చేస్ ఉంటయవి
వెయిట్ చేస్తుంటయి కొడుతుంటయ్ ఎప్పుడు అది దాని కేర్ టెకర్ తో మాత్రమే హ్యాపీ గా ఉంటది ఆ కేర్ టేకర్ ఫుడ్ ఇయడానికొచ్ చిన్నప్పుడే హ్యాపీ గా ఉంటదది దాని తర్వాత ఈవెంట్ ఈవెంట్ ట్యొంగడ్రా దానికి గూడాం సెర్పడి అందరు మీగితా మంగీస్ కూడా ఫ్రెండ్స్ అయ్యాయవన్ ఇప్పుడైతే పచగ్ అది మంచిగనే ఉంది మంకీ
ఉమ్ ఇంకొకటి దానికంటే ముందు మనకి చూసుకున్నట్టయితే పెంగ్విన్ అనేట్ది చూసావా నువ్
అవును చూసిన
ఉమ్ అంటే అన్ని ఒక్ ఒక్క దిక్కుపోతుంటే ఇది ఒక్క పెంగ్విన్ మాత్రం అక్కడ దిక్కు పోతుంటది ఒక్
ఎందంటే అది పెంగ్విన్స్ ఎలా అంటే దాన్ని ఫుష్ అది చనిపోతదనే టైం లో అది ఒక్కటే వెళ్ళి దూరంగా అన్నిటికి దూరంగా వెళ్ళిపోయి అదొక్కటే చనిపోతదట్లా, అదొక్కటే దూరంగా వెళ్ళిపోయి చనిపోత్ త్తదిగ దానికి వాళ్ వాటికి తెలుస్సయ్ చనిపోత్ తిన్న టైము
ఉ ఉ ఈవెన్ అది కూడా వచ్
అవ్వి ఒంటరిగెళ్ళి చనిపోతాయి అన్నమాట
అవునవును
అయ్యే
అంతే అంతెందుకు మంకీస్ కూడా అంత్ అంటే మనకి చూడ వాటికి కే ఎమాంటారు చనిపోతాం అని తెలిసిపోతుంది అది దూరంగా వెళ్ళి చనిపోతుంది అంట అంట్లా అంటే వాటికి తెలిసే ముందు అవి చనిపోతున్నట్టు ఎవరు తెల్వకుండా చె చెప్పకుండా చేయకుండా అంట దూరం వెళ్ళిపోయి చనిపోతాయంట అవి ఆ వద్దల అవి.
ఆన్ మ్మ్
డిఫెరెంటుగుంది గదా స్టోరీ
హు అవును
హు
ఆహా
వాటికి చనిపోతున్నాయి అని వాటికి తెలిసి కూడా వాళ్ళు దూరంగా వెళ్ళి చనిపోతున్నంటే చాలా గ్రేట్ అది
అవును
అయితే ఇది పెంగ్విన్ ది పెంగ్విన్ పెంగ్విన్ ది ఎత్తు కొందు హు పెంగ్విన్ ది అర్థమైంది కదా
అవును అర్థమైంది
ఉ సరే సరే మరి
సరే ఓకే మరి
హు ఓకే బాయ్
అ